హలో
ఆ కాలె‌ ఎసిన ఆ కాలె ఎసినవ
పోయినా మళ్ళ ఫ్రైడే రేపు హాలిడే వెనెస్ డే ఎట్ల ఒ నేన్ ఫ్రీ విత ఫ్రైడే ల్యాబ్ ఇంటర్నల్ ఉన్నా
ఆ ఈప మజ్జు మలయ
అ అదే మ్ మా క్కల్
జింక్ సిగ్నల్ లేదా నీకు
దన్ బూరు తెలిద ఉన్నవి
ఎవలికి నీకా
నీ నువ్వు సిగ్నల్ లేదా అని అంటే అంటున్న వాయిస్ ట్రక్ అవుతుందా నాది అని.
ఆహా మీ అక్క నిన్నాంటాందా బోరు కొడతాందని.
ఆ. బోర్ కొడత లేదా‌ నీకు ఇంటి దగ్గర ఉంటే అట్లా అనన్నది.
ఈ‌ రోడ్ల పొంటి తిరగాలా అడుగు.
అట్లనే ఆల్కోకాలేజ్ పోకుండా ఊకే ‌ ఇంట్లనే డిసి ఏముంటావ్ అక్క అన్నట్టు.
మతే నా రోజ్ బోరే కొట్టాలే స కాలేజ్ కే బోర్ కొట్టాలే నీబ్బోతే.
నువ్వూ మంచిగా ఏమంటరు. అన్ని చేస్ అన్ని పనులు అట్లా చేస్తున్నావు.
మేం పను మంచిగా వండుకుంటా లే తనం తింటాన బొరుతన మన వండుకుంటాను.
లో.
ఆ.
నువ్వు పనులు చేసుకుంటున్నావ్ ఇంటి దగ్గరుండి నీకెందుకు బోరుకొడుతది చెప్పు.
పన్లే కానీ పన్ లేకానీ. పాయింట్ పలిగినట్టు అయితాందితంత.
ఎందుకు అంత ఘోరంగా ఉన్నాయండి.
వా మర అట్లే ఉంటది పల్న్న పొడిగ.
ఊహు.
ఎవళ్ దిగి చేయనప్పుడు ఒక్కరిని చేసుకోవాలంటే దూలతీరుతది ఇక.
టైము జాల్లేద.
మా డాడీ దిగడు పనోళ్లకు. తక్కువ.
అన్ నువ్వు ఈస్తావా.
అ డ్యాడ్ దిగడు.
అదే అంటన్న ఎస్ మీ డాడీ ఏడి అని. నువ్ వేస్తావా అని అంటున్నా.
మాకిన్నే కదా చేసే దిగా.
పెద్ద కొడుకు బాధ్యతలు అంటావా.
ఉ బాధ్యతలే మానీ కూల్ కొడుకున ఇయ్య.
ఏ అట్లెందుకనుంటన్నవ్.
మళ్ళా రేపు మళ్ళా రేపు మళ్ళా వలిగిపోతది. రేప్ మల్లా గడ్డి గడ్డి మ రేప్ గడ్డి మ చల్లాలే ఓహో.
ఓ.
మ మళ్ళీ రెండు రోజుల ఇంకో దిక్కు నీళ్ళు పెట్టి ఇంకో దిక్కు పొలము నాటేసేది ఉన్నాయి.
ఆహా.
వాటర్ పర్పస్ లేవ్వని.
నీనీ. నేను ఆల్రెడీ అయిపోయింది అట్లా అని అనుకున్నా ఈ రోజుకి లాస్ట్ కావచ్చని మొన్న కూడా అన్నావు కదా.
నిన్ననే వేసినాం టూ అండ్ హాఫ్ అయిపోయినాయి ఇంకో టూ ఎయ్యాలి ఇక.
ఉ రిచ్ కిడ్స్.
రిచ్ కిడ్స్ కాదు. వేయకుంటే ఎండకు ఎండక అయితుంది పని అంత.
అవును ఫుల్ అసలు ఈరోజైతే దారుణంగా కొట్టింది ఎండ. మధ్యాహ్నం వచ్చినా నేను ఎలా లంచ్.
లంచా
ఆహా ఏరా ఆస్సల్ పొన్నాన్కున్నావా మమ్మీ ఎవడో వొద్మానం పో పోబుద్ధ అయితేలేదు నాకనకడుపునొప్పి అట్లీల్లా అన్నా అదంటే మనం పోక్కుంటు ఉండు ఏం కాదు అని అన్నది అయితే అక్కటి ప్రైవేట్ స్కాలర్షిప్ వస్తుంది అని బోనఫై బోనఫైట్ సర్టిఫికేట్ కోసం పోయినా
ఆ
పోతే హెచ్చుఓడిగాలియాలి దరిద్రం అప్పటికి తెల్సిన నా కుడికన్నీళ్ళ కొట్టుకున్నది రలైట్ అయి ఊకే అక్కడికన్ను అ ఏదో జరుగుతది ఏదో జరుగుతుంది అనుకున్నా లాస్ట్ కి వాడు రాకుండా అయ్యిండు కేవలం దానికోసమే పోయినా లేకపోతే పోకపోయ దాన్ని ఒక టెన్ డేస్ పోకుంట ఇంటి దగ్గ దగ్గరనే ఉందమ్మాన్కున్న ఎట్లో పోకున్నటి నించబడితేని ఆ
ఇప్పుడు నేను కూడా ఇప్పుడు పోవాల ఆలోచిస్తాను నేను కూడా ఇప్పుడు పోవాలని ఆలోచిస్తాను ఇప్పుడు సర్చంగ్ పోవాలే పోఈ సిటీట్ ఉండాలగ
హహ్మ్
హాస్టల్ చూస్కోవాలి ఒకటి
ఎందుకు పాత హాస్టల్ పోవ మళ్ళా
కాలేజిలో హాస్టల్ తీసేసింద్రు ఇప్పుడు ఇప్పుడు పాత హాస్టలక్కూడా పాతా హాస్టల్ కూడా రేట్ ఎక్కువ ఇప్పుడు అదే హాస్టల్ సిటీలు ఉంటాయి సిటీలో ఉన్నట్టు ఉంటది ఒక సంవత్సరం కూడా మనీ
మళ్ళా ఒకవేళ మెయిన్ సిటీ అట్లు ఉంటే డేర్ చేయడం ఇబ్బంది కదా పాస్ అట్లా ఇట్లా
పాస్ తీస్కోవాలిక పదిహేను వందలు తీస్కుపెట్టి పాస్ తీస్కో పాస్ తీస్కుంటే మొత్తం పాస్ తీస్కుంటే కొంచెం హైదరాబాద్ కూడా చూడొచ్చు ఇప్పుడు ఫైనల్ ఇయరె కాలేజి కూడా తకున్న హ్యాపీగా
హ తిర్గడానికి పోతాన
ఆట్లా అనుకోవాలా
నా ఫ్రెండ్ నా అదె న బెస్ట్ ఫ్రెండ్ షీఈ జ్ వెయిట్అంటే తను వెయిట్ చేస్తు నేను ఎప్పుడొస్తా ఎప్పుడుొస్తా అట్లా అని హ్మ్ హ్మ్ అంత ఆశలు పెట్టుకోకు మేబి వచ్చినా కూడా ఏమంటారు దొరికే ఇంటర్న్షిప్ పయినా కూడా ఇద్దరికి దగ్గర దొరకాలి కదా
సరే సరే రాలిదు తిరుగుదాము రామ్మను ఆ అరువు పోవాలి కదా
నేను పోలె ఆ నువ్వు దీరుగు ఏం కాదు తోని
నేన్తిరగాల్నా
వా తిరుగు
అప్పుడు వాల్లా బాయ్ ఫ్రెడ్ ఫీల్ఐయ్యి నాకు కిస్ పెడితే
అయ్యయ్యో నాట్స్ లాస్ట్ లైక్ దట్ హీ ఈస్ నాట్ లైక్ దట్ హీస్ గుడ్ పర్సన్
అయితే తిరిగొచ్చేతే గుడ్ పర్సెడే కదా
అబ్బే.
ఏ సిగండరో ఏ డ్రమ్మో.
అ ఆ ఏ చ్చి. ఇగ ఎట్లా. చవుదాం అనుకున్నా రోజు తెలుసా పొద్దున్న లేస్తాన్న. అస్సలు అంటే అస్సలు ఈయాలా నిజంగా. ఆ నిజం మేల్కొస్తది కదా తొందరగనే. అట్లా కనీ ఇప్పుడు మోయినా కూడా లేస్. అ నేను ఆబ్ చెత్తను పోతాను వండుకుంటాను ఒక టూ మినిట్స్ అట్లా వండుకుంటాను టూ మినిట్స్ ఫైవ్ మినిట్. ఖాస్తా. సిక్స్ సెవెన్ అట్లా అయితాంది.
నువ్వు ఎట్లనో ఏమో నేను ఎలా ఎనిమి తొమ్మి అయితుందంది లిసేవరకు రోజు.
నువ్వు రన్నింగ్ పోతవ్ హో ఇప్పుడు పోతలేవు.
దూలా తిరినప్పుడు రన్నింగ్ ఏంది ఆనకంత పెద్ద వర్కౌట అయితా.
ఆ హా. క్క నువ్వు లేచినప్పుడు లేపచ్చుగా నన్ను కూడా పొద్దున.
పోయినం నాకెప్పుడూ మూడత్తే అప్. అప్పుడు రన్నింగ్ పోతా ఎప్పుడు ముడత్తే అప్పుడు పండుకుంటా. ఊ పోపుదైతే పోతా లేకపోతే లేదు.
లేదు నువ్వు మార్నింగ్ మార్నింగ్ లేసినప్పుడు నాకు నాకు ఫోన్ చేయ్ నేను లేస్తా.
లేదా కార్ యాప్ లో ఇయ్యి.
ఏకాదు ఆహా. నార్ వాట్సప్ కాల్ చెస్.
నో.
ఆ వాట్సప్ కాల్ నార్మల్ కాల్ చెయ్.
ఐనా మా తమ్ముడి నెంబరు వాడతాన నేను.
అందుకేదొ పేరు పడ్డం చూసిన నేను ఏమవ్ నో ఎస్సా అంటే.
ఆ అబ్బాయి బా. బాబాయ్ పేరు పడతది.
అదే అదే. ఒక టెన్ మినిట్. ఆ ఊ. నిన్న తెలుసా నిన్న మా ఇంట్ల టెన్ థర్టీ ఫార్టీ టు లెవెన్ దాకా పడుకోలె. ఇప్పుడు నైన్ కూడా ఎయి అయితుడ లేదు నైన్ ఎయి నైన్ థర్. వామ్మో నైన్ థర్టీ అయితు వండుకున్నారు.
నువ్వు వండుకోలేదా ఎవరు వండుకోలేదా.
నిన్న ఎవ్వరు వాడుకోలే ఏమంటారు నేను ఎర్లిగాో వండుకుందాం అనకున్ మా డాడ్ వచ్చేసరికి లేట్ అయిందనుకో.
మొన్న నేను ఒకటి ఎండగా వండుకున్నా నా ఆటేసే ముందు రోజు పొద్దున్నే. పొద్దుగారయితే కు. కలర్ రేది స్నాప్.
చెప్పాలి యాక్చువల్ గా నీకొకటి చెప్తే ఇను. ఆ స్నాబ్ నవా సాటర్డే పెట్టనవు ను స్నాప్. నేను సండే రోజు మార్నింగ్ నేను సండే రోజు మార్నింగ్ లేసినా. ఫోర్ కి లేసినా చదువుకుందాం ఈ రోజు నున్. పిల్సిన్ సరే ఆ రోజు నై ఆ రోజు ముందు రోజు నా ఫ్రెండ్ నేను ప్చ్ ఇలా మోటివేట్ చేసుకున్నాం ఇద్దరం ఒక్కరొక్కరం అట్లా తీసిన నేను సడన్ గా ఎందుకో స్టాప్ ఓపెన్ చేసినా తెలుసా టే నాకు ఇంట్రెస్ట్ లేకుండా ఉండే కంటిన్యూస్ గా వన్ అవర్ ఇన్ వన్ అవర్ ఏమినలేదు. కొసేపు క్లాస్ ఇన్నా ఏ ఇంట్రెస్ట్ వస్తలే కదా పివై క్యూ చేద్దాం కొన్ని అని ఓపెన్ చేత్తే అవి కూడా ఏ బుద్ధి అయితలేదు ఫోన్లవ్ అట్లా అని అస్లే ఆయాప్ ఓపెన్ చేసా అది వచ్చి నస భయమై దెబ్బకి పోయి పాన్డు కాని నీవల్ల ప్చ్ హ్ నేను నిజంగా వాయిస్ వినే వాయి
తిన్
నేనే బైయిట్లా ఏమన్నా వస్తది కావచ్చు అని భయమైంది దెబ్బకి సాపి
స్టాప్ మేము వండుకున్న పన్నెండు నలభై మూడు అయితంది. ప్చ్
ఉమ్మ్
పంది అప్పుడే పెద్ది సినిమా చూసి పండుక్
ఆ రీస్ స్నాబ్ బా లేకపో స్నాప లేకపోతే ఆ
ఏ స్నాప్ నిజంగా నేను అందుకే తీసింది ఇంటికన్నే సప్పుడు కిస్ కిస్ కిస్ కిస్ స్ సప్పుడు వస్తలేదా
అ అంతా పర్టికులర్ ఇన్నా నాకు కొంచెం ఆడియో వినగానే భయమైంది. మ్ మ్ ఘోరంగా భయమైంది ఎందుకంటే వాళ్ళు ఈ ముందు రూమ్ లో కూర్చుంటే
ఇంటి వెనెక ట్యాంక్ ఉన్న ప్చ్, ఇంటె ఇంటివెనుక్ ఇంటి వెనక, మా ఇంట్లో ఇంక ట్యాంక్ ఉంటది. కదా ట్యాంక్ ప్చ్ వాటర్డ్ వాటర్ ట్యాంక్ వెనకా కుక్కుడు
ఏ ఏందో ఈ అప్పకి ఇప్పుడు ప్చ్ ఆహా ఏమైందో ఇట్లా వైట్ ది ఏమైనా పెడదామా అనుకున్నామా ఏంది అని అంటున్నా నేను
వే లేదు నేను జస్ట్ ఆన్ బ్లాక్ గ్గాన్నే నాగ్గర్నే ఫోన్ అందరూ వండుకున్నారు మా తమ్ముడు వండుకున్నాను. అగ్గరం పెట్టినా రికార్డు చేసినా అంతే ఇంకా రోడ్డు మీద కూడా తీద్దాం రా కొన్నా ప్చ్ ప్చ్ అప్పుడప్పుడు రోడ్డు మీద నడుచుకునే పోతారు నైట్ వాళ్ళక్ గుండదియ్యాల అప్పుడప్పుడు ప్చ్ ఊ
హ్మ్ తీయి తీ ఆ నిజాంగా ఒక రోజు నీక్ నీకు నిజ్యంగా దయ్యం గానబడాలి అప్పుడు తెలిసొస్తది
ఆగ్ ఆవ్ పడితేనే కదా
ఏ ఏహే ఆ